హలో
ఆ చెప్పండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నండి
ఏం లేదండి
వర్క్ అయిపోయిన దాన్ని ఇంట్లో కొనులు
ఆ అయిపోయిందండి
అ ఇంకా ఇంకేం చేసావాడి మిషిన్ గిట్లే ఏమన్నా కుడతారా అండి మిషన్
ఆ కుడతామ అండి మీరు కుడతారా
ఆ కుడతామండి
ఎట్లా ఆ కుడతామండి బ్లౌజ్ కటింగ్ కొంచెం నా బ్లౌజ్ నాకు వస్తుందండి కుట్టుకోవడం కటింగు
వస్తదా మీరే కుట్టుకుంటరా బయట ఇస్తారా లైక్
ఆ లేదు లేదండి నాయి నేనే కొట్టుకుంటా ఏమన్నా డబుల్ ఫుడ్సు ఇట్లా ఇయ్యాలంటే చేస్తా దవాజా కట్టల్న్సు డోర్ కటల్సు చిన్న చిన్న ఫుడ్స్ ఇట్లా చీర ఫాల్స్ కోంగోలు గిలా కుడతా అండి
ఓకే అన్న
వేరండి
అండ్ నేను కూడా అంతే బ్లౌజెస్ పాపయ డ్రెస్లు ండి కట్టించిు కుడతా డబల్ స్టిచ్చింగ్ వేసి ఇస్తా ఎవరికన్నా కావాలంటే
హ
కా ఇంకా కొంచెం నేర్చుకోవాలని ఉంది ఇ బయట అడిగితే పదివేలు ఇరవై వేలు
ఓ అది అడిగే బదులు మనం అసలు సెల్లు చూసి నేర్చుకోవడం బెస్ట్ అండి
ఆ అట్ల అడుగుతున్నరు ఏమన్నా క్యాంప్ గిట్ల పడితే బెటర్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ల ఏం క్యాంపులు పడే టట్టు లెవ్వు
ఉమ్
నేర్చుకోవాలని ఉంది కాని బయట అడిగితే అంత రేట్
ఇదివరకి ఎప్పుడన్న పోయారాండి మీరు అట్లా నేర్చుకోవడానికి
లేదండి వెళ్ళలే వెళ్దాం అనుకుంటే ఒక్కటి కూడ పడట్లేదండి
మా అప్పుడు బడ్డాయండి నేను రెండింటికి పోయాను ఒకటేమో ఫార్టీ ఫైవ్ డే అది ఫార్టీ వన్ డేసో ఫార్టీ త్రీ డేసో
ఆ వెళ్ళారా
రపాయలకండి ఆ చాలా ఏండ్లు పది పన్నెండెండ్ల కింద నా పెద్ద కొడుకు చిన్నపిలగాన్నప్పుడు పోయామండి
ఓ
షినీ గురించి ఎమి తెల్వద్ అసలు టచ్ కూడ లేదండి ఒక పంపకాలు చేయడం ఉక్సులు కుట్టడం కాజాలు పోయడం లాంటి తెలుసు అంతే
ఆ
ఇప్పుడు ఫార్టీ వన్ డేస్ ఏమో పోయామండి ఐదొందలు గట్టి ట్టి వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఏమో ఇచ్చారు
ఓకే ఇప్పుడు అదుందా అండి మరి ఉంచుకున్నారా అట్లనే ఆ సర్ఫికేట్ ఏడికిపోయినా చూపించినా ఇస్తారు మిషీన్ కుట్టడానికి
ఆ ఇస్తారు లక్ష్యం అని ఉందండి దాని పేరు
ఆ మరి వెళ్ళిలా వెళ్ళారా
ఆ వెళ్ళాము అప్పుడు కొంచెం కొంచమే అటాచ్ అండి చేతి మళ్ళ అవి నేర్చుకున్న ఇ కటింగ్ ఏదైతే నేర్పుతరో దాన్ని చిన్నగ కట్ చేసి చేతుల మీద కుట్టుకొని పోవాలండి
అవునా
అప్పుడు ఇబ్బంది అయింది బాబు చిన్నోడు పనితీరక అటు వెళ్ళడం చుక్కలు చూశానండి
అ చిన్న పిల్లలు ఉన్నపుడు
ఉమ్ మళ్ళీ రెండోదేమో అప్పుడు దయగరావు బెట్టలేదా మిషన్స్ కుటిన ఇగ ఫార్టీ ఫైవ్ డేసు అక్కడనే లంచ్ సాయంత్రం చాయ్ ఫ్రీ కుట్టు మిషిను
ఆ
ఎట్లా అండి అలా నేర్చుకున్నాను ఫార్టీ ఫైవ్ డేస్
ఆ
అప్పుడు కొంచెం కొంచెం ఉమ్ కొంచెం కొంచెం అట్లా ఇక
ఇప్పుడు పెర్ఫెక్టైపోయిందా
ఉమ్
ఇప్పుడు మీరంతట మీరు కుట్టుకుంటున్నారా
ఆ కుట్టుకోగలుగుతా అండి
ఉమ్
మిషిన్ రావడం కుట్టడం రావాలంటే ఫస్ట్ మిషిన్ గురించి రిపేర్ తెలవాలండి మనకి
ఆ అవునండి అది యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తే ఒకసారి వ స్తదండి
ఆ అవునండి మీకు వస్తదా అండి మిషిన్ రిపేర్ ఉమ్ హు
రీపేరు చేస్తాం
మనమూ డైలీ యూజ్ జేయ కున్నా రెండు మూడు రోజులకోసారి ఆయిల్ పోసి తొక్కాలంట గదండి మీష్ ఉత్తగనైనా నేను అట్ల దొక్కలేదండి కరువు పనికనీఇటు చెలక్కాడకని గి పత్తేరడానికి అటు ఇటు పోయేసరికి తొక్కలేదు కొంచెం సౌండ్స్ వస్తానయ్ రిపేరయింది
ఉమ్, షాప్ కెళ్ళి రిపేర్ చేయించండి ఫస్ట్
వామ్మో షాప్కెళ్తే ట్వంటీ థ అదే యీ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అయితయని చెప్తాల్లండి రిపేరు, అయ్యే అన్ని డబ్బలు పెట్టుకునే కొత్త మిషన్ వస్తది గదా అని మా హస్బెండె కొంచెం రిపేర్ జేస్తే నడుస్తుంది లైట్ లైట్ గా లివ్ ఖరాబయింది
మల్లోకసారి ఆయిల్ ఏసి కొంచెం దాన్ని రిపేర్ చేయండి మళ్ళా సెట్ అయితది
ఇగ ఆ ఇ ఆయిలేస్తేనే సెట్ అయేటట్టుంది
ఉమ్ ఇంక అన్ పిల్లల ఫ్రాక్స్ అవన్నీ గుడుతారా
పిళ్లల ఫ్రాక్స్ గిట్ల ఏం కుట్టనండి నై కొత్త నైటిస్ గిట్లా స్టిచ్చింగ్ జేయడం తెలుసు జాకెట్ల పంపకాలు గిట్ల జేస్తా అన్ వేరే వాళ్ళు ఎవరన్న కుట్టిన వాళ్ళు ఇస్తే
ఆ అవునా
మీరు జేస్తార అలా
ఆ చేస్తానండి నేను గుడా చేస్తా ఏదో వరకు కలిగుండకుండా ఏదో ఒకటి ఇంట్లో చిన్న చిన్న గదా చేస్తామన్ని
ఎంతండి జాకీట్ పంపకాలు గిట్ల జేస్తే
టెన్ రుపీస్
అంతే మా దగ్గర గూడ అంతే నండి
ఉమ్ రెండు పీసు వో చీర ఫాల్ ఎస్తే థర్టీ
ఉమ్ కొంగు గుడిత్
ఆ టెన్ మొత్తం పీకో ఫాల్ అయితే సిక్స్టీ
ఉ హు మీకుందా అండి జిగ్ జాగ్ మిషిన్
లేదండి మామూలుగానే ఉంది జిగ్ జాగ్ లేదు గని బయట నాకు నార్మల్ మీషినే అండి నార్మల్ దే
చిన్న మేకరా, పెద్ద మేకరా అండి మీది.
ఆ
చిన్న మేకరా పెద్ద మేకరా
చిన్నదే
చిన్నదేనా నాది గుడ చిన్నదే అండి
దివ్య
నాది శీల
షిలా నా
ఉమ్
ఉమ్ నాది దివ్య ఉమ్ ఇంకా అండి
ఇప్పుడు మిషిన్ మనం తిప్పుతే కింద గిర్ర అది పై గిర్ర తిరిగట్లేదు కింద గిర్ర తిరుగుతుం తుందండి ఏం జేయాలి దానికి
పట్టా లూజ్ ఉందండి. పట్టా లూజ్ ఉంటే దాన్ని ఇట్లా పైకని సెడ్ జేయాలి.
దారం గాదా కొంచెం దారం లూజుంటనే అట్లాయితది గాదా
దాన్ని పడ్తానే, కొంచెం మూడేసి కొంచెం టైట్గా జేయాలి. చేస్తే అట్లా మంచిగా వసది, లేకపోతే అట్నే లూజ్ ఐతది.
నాది గుడా అట్నే అయితుంది.
ఆ బాబీన్ లో దారం కుచ్ కుచ్చి వచ్చినా, ఒకసారి బాబీన్ దీసి కొంచెం
ఆ అట్నే పెడతానండి. కానీ ఆయిలే లేదు ఆయిల్ కొనుక్కొచ్చుకోవాలి ఇగా.
ఆహ్ అదే ఏయ్ అట్లా ఆయిల్ ఏసుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతయ్.
ఆఅ
ఉహ్
అవునండి. ఫ్రాక్స్ కూడా నేర్ డ్రెస్సులు కూడా కడ్ జేయడం, నేర్చుకోవాలండి ఇగా చిన్న చిన్నగా.
ఆ చిన్న చిన్నగా మళ్ళా ఎక్కనాన్న క్యాంపు పడితే వెళ్ళాలి.
అవునండి, నేను కూడా వెళ్ళాలి. డ్రెస్ ఇతర అది ఓన్లీ బ్లౌజ్ కటింగ్ ఒకటి హుమ్ అది కూడా పర్ఫెక్ట్ కావాలి.
ఆఅ ఆ కొంచెం పర్ఫెక్ట్ అయిపోతే, ఇంగా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు బయట.
అవును
ఇంగా మనంతర మనమే
మన బ్లౌజ్ మనం కుట్టుకున్న చాలు కదండి. ఒక బ్లౌజ్ కుడితే టూ హండ్రెడ్ మామూలు జాకీట్ లీగూడ్తానే ట్రూర్ వన్ ఫిఫ్టీ తీసుకుంటాలు, హు డెజైంది అయితే మన వర్క్ బ్లౌజ్ అయితే టు ఫిఫ్టీ
నా టుడే
హుహ్ చాలా చాలా బెనిఫిట్ మానై మనం కొట్టుకున్నా.
అవునండి చాలా ఉంది.
చిన్న చిన్నగా మానై మన గుడుత్ ట్లా అంటే బయటి వాళ్ళై కూడా కుట్టడం అలవాటైతది నాముతాంటే ఇస్తారు. అదో బిజీనెస్ అయిది గాదా మనకి
ఆ అట్లా ఇంట్లో కొంచెం ఎవర్న్ అడగకుండా మనం, మనం కష్టపడి చేసుకుంటే అదొక ఉహ్
ప్రతిది హస్బెండ్ మీద ఆధారపడకుంటా
హు ఇంకా తిదీ ఆధారపడకుండా, ఉండడానికి మనం మిషన్ ఏదో ఒకడి. చేద్దాం అనుకుంటాం గానీ, ఈ ఈ జనరేషన్ లో బయటికి ఏళ్తే చేయలేము.
అవునండి. ఇగా ఇంటి దగ్గర పిల్లలు స్కూల్ పోయేతర్కి ఇంటి దగ్గర ఉన్
హుహు్ మళ్ళీ ఏది నమ్మలో ఏది నమోదో భయం బయటి కేంతే ఏది చేయవొయినా
ఎందుకంటే ప్రపంచం ఎవరిని నమ్మేటట్లేదు, సొంత అన్న నమ్మేటట్టు కూడా లేదు.
లేదు హు లేదండి. అందుకే కొంచెం ఆలోచించి ఆపి ఆచి చూచి హు మున్నడు గేయాలి.
అవును ఇంట్లో అయితే మాయి ఇంట్లో మనం ఉంటావ్ సేఫ్
ఆఆ ఫ్రీ గుంటాం గానీ హు ఇంట్లో అయితే మనం మిషన్ మనమే కుట్టుకోవచ్చు కదా ఇప్పుడు
అవునండి. మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు, ఇష్టావునట్టు కుట్టుకోవచ్చు. ఒక రోజు చేతనైతే కుడతాం, చేత కాకుంటే రెస్ట్ దిస్
వేస్ట్ తీసుకుంటాం. అదే ఇప్పుడు వేరే జాబుగి పోయినా అనుకోంట టైముకి బోవాలి, టైంకి రావాలి, వాడు తొందరగా పంపిస్తడో లేదో. ఆ టెన్షన్ కన్నా ఈ మనం ఇంట్లో వుండి కుట్టు స్టిచ్చింగ్ చేసుకోవడం బెటర్ మ్మ్ ఏ ఏదో ఒకటి ఇంగా చూడాలి నిను బ్లౌజ్ లో పరిపెక్టే అయ్యి కు
అంటే పర్ఫెక్ట్ మనవి కరెక్ట్ పర్ఫెక్ట్ అయితే వేరే వాళ్ళవి కూడా కుట్టాచ్చు
ఆ కుట్టొచ్చండి అట్లా
ఇది పర్ఫక్ట్ అయితే కూడా డ్రెస్ నేర్చు
ఉను
ఒకటి పర్ఫెక్ట్ అయినాంక ఒకటి అంతే ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలి
చేసుకుంటా అంటే అట్లా మనకు కూడా అలవాటు అయిపోతాది ఏదో ఒక పని మీద పడు
అవునండి సింగిల్ బ్లౌజ్ ఈజీగా ఉంటంది డబుల్ బ్లౌజ్ ఏమో కొంచెం కొంచెం టైం పడుతాది ఎందుకంటే దాన్ని మంచి
ఈ జారు చీరల మీద అవి కొంచెం జారుతా ఉంటాయి
అవును గుచ్చితే సాగుతాంటాయి గల్లాల గిట్లా
మ్మ్ అది కొంచెం జాగ్రత్తగా కుట్టాలి ఆ అవి చూసు కోవాలి కొంచెం అట్లా కొంచెం జాగ్రత్త గా చూసుకోవాలి
మ్మ్
చెప్పాండి అండి ఇంకా
ఇప్పుడు మిషన్స్ కూడా రేట్లు ఎక్కువనే అండి చిన్న వాటికైనా పెద్ద వాటికైనా
ఆ ఇప్పుడు కాస్ట్ బనే ఉంది కదా
చాలా అంటే చాలా రేట్లు డబాలు ఉన్నాయి
మ్మ్ సరే అండి మరి బాయ్ అండి
ఆ సాయి సరేనండి బాయ్ థ్యాంక్ యూ అండి